హలో
హలో అన్నయ్య
ఏం చేస్తున్నావ్ రా
ఏంలేదు తిన్నా ఇప్పుడే
ఎప్పుడోచ్చినవ్ హాస్టల్ నుంచి
ఇయాళ్ళ వచ్చినా ఫుల్ ఫీవర్ వచ్చింది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉ ఉన్నాయి ఇగ ఇంగ్ ఇంగ్లీషు ఫీవర్ బాగా వచ్చింది టైఫాయిడ్ ఫీవర్ అంటుర్రు సర్లేమో ఉండనిస్తలేరు. వైరల్ ఫీవర్ అంటుకుంటదని
ఆ హాస్పట్లకు పోయినవ మరి
ఆ హాస్పట్లకు పోయినా చూపించుకున్నా బ్లడ్ టెస్ట్ చేపిస్తే టై టైఫాయిడ్ జ్వరం అన్నరు
ఆ అవును హాస్టల్ కి రానిస్తలేరా సార్లు
రానిట్లే హాస్టల్ కి వద్దంటుర్రు డైరెక్ట్ ఎగ్జామ్స్ రాయ్ అంటర్రు
ఎందుకంటే మరి వాళ్లగిట్ గిట్ల వస్తాదేమో అన
అర్థం కావట్లే అంటున్నావు ఓపిక లేదు ప్రాక్టీస్ ఏం చేస్తావ్ అన్న జ్వరం బాగా వచ్చింది. బాగా వచ్చింది ఫీవర్ టాబ్లెట్లు వేసుకుంటా ఉన్న ఉంటున్న తిన్నా కొద్ది ఇగా అన్నం తినబుద్ది కావట్లేదు చేతగాట్లు ఏం లేదు ఈడ నాకేమో టెన్షన్ అంతా బోర్డ్ ఎగ్జామినే ఉన్నది. కానీ ఎల్లుండి మాథ్స్ ఎట్లా రాయాలో ఏమో ఏం అర్థం కావట్లేదు మార్కులు రాకుంటానో ఇంట్లో తిడతారు. మళ్ళ ఫెయిల్ అయితే నేమో మళ్ళ సప్లి రాయాలి. సప్లి మళ్ళ పైసల్ కట్టాలి. అంత దందాం
హ్మ్ మరెట్లా మరి
అన్నం తిన బుద్ధి కాట్లే ఏంది అసలుకి ఈ ఓపిక లేదు ఎగ్జామ్ ఎట్లా రాయాలో ఏమో ఎల్లుండి
మరి రానా నేను మరి చెప్పనా మరి సార్ కి వచ్చి తమ హాస్ట
హ్మ్ చెప్పు సార్ కొచ్చి ల్లున్నాయి రేపు వచ్చి సార్ చెప్పు సార్ ఇట్లా వచ్చింది. సార్ ప్లీజ్ సార్ ఎరుకొని టెన్త్ ఎగ్జామ్స్ సార్ లాస్ట్ కి ఇగా ఇన్నీ రోళ్లు ఉన్నాక లాస్ట్ కి ఎట్లా సార్ అని చెప్పు
చెప్తాగాని మరి ఎవలు బాలకృష్ణ సరేనా మాస్టరు ఇంకా ఎవరైనా ఉన్నారా
ఆహ బాల బాలకృష్ణ సారే తెలుసు కదా నీకు ఉమ్ బాలా ఇష్టం సరే హౌస్ మాస్టర్ సార్ సార్ ఒప్పుకుంటున్నా గాని ప్రిన్సిపాల్ సర్ వద్దంటున్నారు
ఉమ్ నేను చెప్తాలే మరి ఫెయిల్ అయితే ఎట్లా సార్ మరీ నాలుగు రోజులు అయితే అయిపోద్ది ఇరవై రోజులు నాలుగు ఎగ్జామ్లు అయితే అయిపోతాయి ఏం చేయను
టెన్త్ అయిపోయినంక ఆడ కంప్యూటర్లు ఏమన్నా
ఆహా టెన్త్ అయిపోయినంక చూస్తాలే ఇదిగో నేను ఇక్కడ చేస్తున్న బిగ్ బాస్కెట్ అని
ఆ అ జోడు జర నాకు కూడా అసలుకి ఈ త్రీ మంత్స్ కాలిగనే కదా ఉండేది.
ఆ కాళి గానే ఉంటావ్ చూస్తేలే అప్పటి లోపుగాని మరి ఎగ్జామ్స్ అన్నీ ఎళ్తే చూస్తా కానీ నువ్వు జ్వరం వచ్చిందని ఎట్లా అన్నావ్ ఇప్పుడు మరే
అదే జ్వరమే అర్థం కాట్లే ఇగా ఎట్లా ఎట్లనో గట్లా ఎల్లుండి అయితే అయితే బి ఎగ్జామ్ అయితే రాయాల్సిందే తప్పదు.
ఆహా
హ్మ్ ఇగా ఎట్లయినా వెళ్తా ఎట్లయినా టెన్త్ అయితే ఎళ్తా పాస్ అయితా ఈజీగా ఆ పాస్ అయితా
పాస్ అయితే ఏం కాదులే మరి అది జ్వరం వచ్చింది అంటున్నావు ఏ చేస్తున్నావు మరి
అదే పాస్ అయితే ఎం కాదు కానీ ఈ ఎండాకాలం ఏమన్నా దేని గురించి అన్న పోదావ అని చూస్తున్నా. కబడ్డీకి, ఖోఖో ఇది ఏమన్నా నువ్వమన్నవస్తవా అని కబడ్డీ పోవాలని చూస్తున్నా. మన మన హైదరాబాద్ లో ఉందంటా. అన్ని అందరుూ పోతుారంట. ఖోఖోకి ఇగ అళ్ళకి పోవాలే చూసుకోవాలి. అది ఈ సార్ అన్నాడు సబ్మిట్ చేస్తా క్యాంప్ తీసుకుపోతా అన్నాడు.
పోపోయ్నవ్ మరి ఆళ్ళ తోని ఎప్పుడు.
ఫికెట్ ఉండాలంట. ఆధార్ కార్డ్ అప్డేట్ ఉండాలంట.
ఉహ్ నక్ చెప్ కో మరి ఇంటికాడ ఉంటున్నావ్ రెండు మూడు
అదే చెప్పిచుకోవాల్ల. కానీ జరం వచ్చింది కదా అర్ధం కాట్లే
టాబ్లెట్లు తెచ్చుకున్నావా. మరే
టాబ్లెట్లు తెచ్చుకున్నా. టాబ్లెట్ ఏసుకున్నా ఇప్పుడే. అన్నం తిన్ న్న కొద్దిగనేదిన్న.
ఉహ్
ఉహ్మ్ ఇంకా పండుగుంది. ఎండాకాలం
ఏ మీవులే శివున్ గుడి గట్టేగా, శివున్ గుడి గట్టేగా అదేనా.
శివుని గుడి వల్లనే ఒక పండుగుంది.
ఉహ్ హు
పండ కందరు విల్వాాలే మళ్ళా పండగ రావాలగా
ఎగ్జామ్స్ అయిపోతాయా మరి అప్పట్లోపూ.
పల్లోపు
అయిపోతాయా.
తుడ్ ట్వంటీ త్రీకి ఉంది. ఫెస్టివల్. మోన్న ఉహ్ గుడిబెట్రిగా బొడ్రాయి. ఇయ్యాలా అయగారు వస్తారంట, చూస్తారంట మొత్తం. ఆహ్
ఎట్ట గురే ఎట్ట గుల కొట్టిర్రా
ఓ అన్నా సాయన్న ఉన్నాడు. తెలుసుగా ఆహ్ అన్ న్నా చూసుకోకుండా నైట్ కదా
ఆహ్
చూసుకోకుండా తాగేద్ల దానికంతే
తక్తే ఇరిగిందంటనా. మరి ఊర్లో ఎవరు ఎమనలే తిట్లే.
ఇగా తిటిల్లే గాని ఎం చేస్తడు ఇగా తిడితే ఏం వస్తది మల్లా బొడ్రాయి వస్తదా. కూలింది ఇగా దానికి అవుసుందో లేదో అని అన్ని చూశినంకా చెప్తారంట వాళ్ళు అయ్యగారు రేపు లక్ష మంత్రాలు చదవాలంట రేపొచ్చి
ఆ
ఆ ఎల్లుండి మన శ్రీరామ నవమి కూడా ఉందిగా. హ్ దానివల్ల మళ్ళా
నువ్వు మొన్ననే పోతివి ఎగ్జామ్స్ అని, మళ్ళ ఎగ్జామ్స్ పెట్టుకొని మళ్ళీ వచ్చినవార నువ్వు ఎంత ముద్దుగా.
ఫీవర్ వచ్చింది కదా.
ఫీవర్ వస్తే ఇప్పుడు ఎగ్జామ్స్ లు నడుస్తుండే.
ఫీవర్ వచ్చింది వైరల్ ఫీవర్ అందుకు అందరికి వస్తదని సార్లు ఉండనిస్తలే సస్పెండ్ చేపిస్తారు. ఆ ఇంటి కానుంచే ఎగ్జామ్స్ రాసుకో అంటుర్రు. ఇంకా కథ కథ చేస్తుర్రు దమ్ దమ్ అయితుంది ఆడా. అసలుకి ఎగ్జామ్ రాయల్ ఎక్జామ్ అయితే ఎల్త బరా రాస్తా ఖచ్చితంగా.
వెళ్తవు అంటే మ్యాథ్స్ ఎట్లుంటది నీకు తెలుసా మ్యాథ్స్ హార్డు ఉంటది. ఫుల్లు హార్డ్ ఉంటది. హ్ హ్ మ్యాథ్స్ ఫుల్లు హార్డ్ ఉంటది. నువ్వు ఏం ఎల్తవో ఎమో నువ్వు ఊర్లు పట్టుకొనిరుగుతున్నవు హాస్టల్లో ఉండమంటే.
మ్యాస్ రాయాలే ఇగా వస్తదిలే మ్యాస్ అంటే వస్తది నాకు.
వస్తదా
హ్
హ్మ్ ఎల్ల బడ్డది సెంటర్ జెడ్పిల్నా, మోడల్ స్కూల్లనా, జెడ్పి లా వడ్డదా.
సెంటరు మోడల్ ఒకటే పెట్టిర్రు ఈసారి.
ఆ అందరు అందరు మోడలన్నె పడ్డరార.
అందరు మోడల్నె.
ఆహా
హ్
ఇంకా ఎంచెత్తనవు.
ఏం లే ఫో ఇప్పుడే తిన్నా టాబ్ ఆ ఊరికి పొయిర్రుగా హైదరాబాద్కి క్యాంప్ వస్తుందని పోయిర్రు.
అవునా.
ఆ మళ్ళా స్టడీ గురించి ఉందంట సెకండ్ ఇయర్ గా కోచింగ్ తీసుకుంటా అని పోయిర్రు ఎంసెట్ కి.
అవునా.
హ్ ఎంసెట్ ట్రై చేస్తుండు. కోచింగ్ తీసుకుంటా అని పోయిండు. క్యాంపుకి
ఉహు
అది రావాలంట మళ్ళా ఇంప్రూవ్మెంట్ ఎగ్జా రాస్తాలంట మ్యాథ్స్ కి టెన్ మార్క్స్ రావంట ఇంప్రూవ్మెంట్ రాయాలంట
ఇంప్రూవమెంట్ం క రాఫతలే అనే
నూరుయవా ఎం చెట్
రాయాల
ఇంప్రూవ్మెంట్
ఇంప్రూవ్మెంట్ ఏమో రిజల్ట్ వచ్చినాక దాన్ని బట్టి ఎన్ని వస్తాయో చూసి నింగరు కట్టయాల ప్రయద్ద దూసరా హఫస ఎన్నిస్త
వేరయాల
మీళ్ళ వాలీబాల్ మంచిగా ఆడతారా ఒకటే బెల్ల పోయ ఆడుతా ఉంటారు
ఆ ఆడతారు వాలీబాల్ ఆడతారు చాలా మంది ఆడతారు క్యాంప్ కూడా వేన వాళ్ళు ఉన్నారు చాలా మంది కబడ్డీ వాలీబాల్ ఖోఖోగా ఆడతారు ట్రైనింగ్ ట్రైనింగ్ అంట అకాడమి ఉందిీను అ ట్రైనింగ్ చూసుకుంటారు ఆడ కోచ్ చెప్తారు మ మొత్తం ఇట్లా ఆడాలి బాాల ఇది ఇట్ల బట్టి ఇట్లా కొట్టాలి అని చెప్ప ప్రసార్ వాళ్ళందరని పొద్దునట్టే పోతారా అందరు ఫైవ్ క అందర్ ఫైవ్్లేజ రన్నింగ్ వమప్ లు అన్నీ చేస్తారు ఇక్కడ కూడా మేము కూడా హాస్టల్ లో కూడా చేస్తే ఉన్నాం కానీ ఇప్పుడు టెంతత్ కాబట్టి మొత్తం స్టడీ మీద పెట్టరు మొత్తం ఇక ఇక ఓలిెస్తలే మమ్మ గ్రౌండ్ క ఇడు వాకింగ్ కి ఇారు పోఓలిస్తెలేరు ఇక పండుగ ఉంది ఊళలే మళ్ళ అంత జ్వరం వచ్చింది బాగా
హా ఇడు మనోర్ ఇడు చిత్తాపుూర్ం జయశవంత్ గడ్ వెల్సాన ఇకల్
ఆ తెలుసు మా ఆస్లేగా ఆ ఆడతాడు ఆడతాడు
ఏ క్లాసార్ నైంటంత
ఆరు త స్టేట్ ఉన్నావ ఆ నైన్
ఆహ
ఆడు స్టేట్ కొనగా ఇంకా స్టేట్గున పోయిండు శింకప్ల ఉ
మంచిగా ఆడతడు ఆడు హైట్ ఉండు మంచిగా
ఆ హైట్ సెవెన్ ఫిఫ్స్ ఉన్నాడు
మోన వైరం అయిందా వారికి గేమ్స్ కన్నా
కొక్కోపోయినా
పోయినావా ఎక్కడ ఆది డిస్ట్రిక్ట్ హా స్టేట్ సెలెక్ట్ కాలే ఇయ్యాల
సెలెక్ట్ కాలే అక్కడ దాకా పోయి ఆగిపోయింది. సొసైటీ గుడ పెట్టిరృ
సెలెక్ట్ కాలే
ఉ
మరే నువ్వు ఎప్పుడు పోతావు చెప్పు హాస్టల్ కి
ఎల్లుండి పోవాలి గ శ్రీరామనవమి పండగ రోజు పోవాలి. ట్వంటీ ఎయిట్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇగా రాయాలీ గా అవి
మ్యాథ్స్ ఎగ్జామ్ గా ట్వంటీ ఎయిట్ కి నువ్వు ఏం చదువుతావు. మరి రేపు రేపు చూపించుకుని పోరాదు మరి హస్ అప్పట్లో నే రాన తోల్రన మరే
ఆ తోల్రా రేపు సారుకి చెప్పు బాలకృష్ణ సార్ తెలుసుగా నీకు మాట్లాడు సార్ తొటి
అయితే టైం ఓవర్ అయింది. లే గాని రేపు పొద్దున్న సార్కి ఫోన్ చేసి బాలకృష్ణ సార్కి ఫోన్ చేసి అతే ఇట్లా ఈ ఒక ట్వంటీ డేస్ అయితే అయిపోద్ది సారు తగ్గింది ఫీవరు మ్యాస్ ఎగ్జామ్ ఉంది అల్లకు ఇప్పుడు ఎం చేస్తారు అని చెప్తా మరి ఏం చేయను ఇగ
ఆ
పోతావుగా మరి నువ్వుయితే రేపు చెప్తే
అ రేపూ పోత
చెప్తే బొతవ
ఆ రేపు జేప్పు సార్కి
మా పొద్దున్న ఫోన్ చేస్తా
ఆ
పొద్దున పోన్ చేస్తా
ఆ చెయ్యి సార్కి చెప్పు ఇట్లానే సారు వానికి బాగా జ్వరం వచ్చింది గా ఇంకా ఇన్ని రోజులు ఉన్నంక మళ్ళా టెన్త్ క్లాస్ లో ఎట్లా చేస్తేట్లా సార్ వైరల్ ఫీవర్ అంటే ఇ అది వచ్చింది. మనం ఏం చేస్తాం సార్ అని చెప్పు నీకు తెలుసుగా సార్ సార్
తెలుసు గాని నువ్వు మంచిగా నిద్ర పోవాలి ఎక్జామ్స్ అప్పుడు
ఆ ఇప్పుడే తిన్నా ఆ చెప్పు సార్కి చెప్పు
ఆ మధ్యాన్నం లోపన్న పో నువ్వు హాస్పిటల్ ల చూపిచ్చుకొని
ఆ బ్లడ్ టెస్ట్ కూడా చేపిచ్చుకున్న టైఫాడ్ అని చెపిర్రు
అదే రా టాబ్లెట్లు తీసుకొని పో మరి ఎగ్జామ్ ఉంది గా ఎల్లుండే
అదే పోవాలీ ఇగా మళ్ళ ఫెల్ ఎయితే కాత త్తం ఊళ్ళే ఇగ ఉన్న నీయరు కథ
అదే రా నేన్ చెప్తా గాని సార్కాడికి పోయి చెప్తాలే నేన్ పోన్ చేస్తా గాని నువ్వు పో ఓ ఆర్ సల్లిగా
హ్మ్ సరే
ఆ సరే మరి బాయ్
హు హ్మ్ బాయ్
మ్
బాయ్